హలో వినిపిస్తుందా
మపిస్త
కొంచెం గట్టిగా మాట్లాడండి
ఆ
కొంచెం గట్టిగా మాట్లాడండి
ఆ మాట్లాడుతున్న
ఏం చేస్తున్నారు
ఏం లేదు ఇప్పుడే తిన్న అట్లో ఒరిగిన కొంచం
అవునా
తిన్నావా నువ్వు
తిన్నా తిన్నా ఏం కాదు కొంచెం గట్టిగా మాట్లాడండి వినిపించట్లేదు మీ వాయిస్
సరే అండి
పిల్లలు వెళ్ళండరా స్కూల్కి
ఆ హాఫ్ డేనే కదా వెళ్ళొచ్చిందు్ర
ఎండలు బాగున్నాయి కదా
అవునండి బాగున్నాయి ఇక సమ్మర్ వస్తేనే వన్ వన్ టైం ఉంటాయి కదా స్కూల్
అవునవును
ఇంకా సమ్మర్ అంటే ఎగ్జామ్స్ ఉంటాయి అవి పూతాయిగా పిల్లలకు
మా పిల్లలు కూడా వచ్చారు ఇంకా తినిపించాను చిన్న పిల్లలు కదా ఇంక పడుకున్నారు
అవునా
ఇంకా టెన్త్ ఎగ్జామ్ ఇవి అయిపోయినాక వీళ్లకి ఇగ లాస్ట్ ఎగ్జామ్స్ ఉంటాయి
అవును అవును ఇగ వీళ్లకి లాస్ట్ పెడుతారు ఇగ
ఆ ఇప్పుడంటే ఇంకా డైలీ వెళ్తున్నాం కానీ కరోనా టైంలో లాక్డౌన్ పడ్డప్పటి నుంచి ఆన్లైన్ క్లాసెస్
అవునండి ఆన్లైన్ క్లాసులే మొత్త తం చూసుడు సరిగ్గా అర్ధకం అయ్యేది కాదు పిల్లలకు ఇప్పుడు కరోనా చేయబట్టే అప్పుడు ఆన్లైన్ క్లాస్ అని వాళ్ళకి ఇప్పుడు చ బుక్ చూసి చదవడానికి అంత ఇంట్రెస్ట్ వస్తలేదు అసలు
ఆ అవును అప్పట్లో అయితే బుక్స్ లో న్యూస్ పేపర్లో ఏమన్నా వెతికేటోళ్ళం అంటే ఎప్పుడైనా ఒకసారి అది కూడా మొబైల్స్ లేనప్పుడు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి జీరాక్స్ వాని నెట్ లో వెతికి వానికి డబ్బులు ఇచ్చి తీపిచ్చుకునే వాళ్ళము ఇప్పుడు ఏదైనా మొబైల్లోనే
అవును ఇప్పుడు అన్ని మొబైల్ల్లో వచ్చినయి ఇప్పుడు ఏ చిన్న డౌట్ వచ్చినా కూడా మన క్వశ్చన్ మాత్రమే తెలియకపోయినా ఇదేంటి అనీ సెర్చ్ చేసేవాళ్ళం ఇప్పుడు ఇప్పుడు ఏ ఐ వచ్చి చాట్ జిపిటి, యూట్యూబ్ అయినా ఏదైనా కూడా మనకి ఇట్లా క్వశ్చన్స్ ఇచ్చేసరికి ఇట్లా ఆన్సర్ ఇస్తాంది చేయట్లేదసలు
అవును అది కూడా కరక్టే లైబ్రరీలకు పిల్లలు ఎల్లడం లేదు
ఇప్పుడు అంతా ఎవ్వర అసలు ఫస్ట్ఫ్ల్ అన్ని ఇట్లా గంటలు గంటలు చదివే వాళ్ళం ఇట్లా టెన్త్ ఎగ్జామ్స్ ఇంటర్ ఎగ్జామ్స్ డిగ్రీకి ఇప్పుడు అట్లా ఇప్పుడు ఒక గంట కాదు కద ఒక ఇరవై నిమిషాలు ముప్పై నిమిషాలు కూడా కరెక్ట్గా కాన్సట్ ట్రేట్ చేసి చదవలేకపోతునం అసలే
అవునండి అంటే అప్పట్లో ఆ ఇంటికి ఒక మొబైల్ ఫోన్ ఉండేది అది కూడా చిన్న డబ్బా ఫోన్ ఉండేది ఇగ ఆన్లైన్ క్లాసస్ పిల్లలకి పక్కా ఉండాలి అంటే కొంత పేదవాళ్ళు ఉన్నా కూడా ఇక పిల్లలు అడగడంతో ఇంకా కా వాళ్ళ చదువు ఇంపార్టెంట్ అని కొంతమంది కొనిచ్చారు ఆ కాలంలో అదే అనువుగా మరి ఇపుడు ప్రతి ఒక్కరికి ఒక మొబైల్ ఫోన్ అనేది అయింది
అవునండి ఇప్పుడు ప్రతి ఇంట్లో మొబైల్ ఫోన్ లేని ఇల్లంటూ లేదండి
అట్లా కాదు ప్రతి మనిషికిీ మొబైల్ ఫోన్ లేకుండ లేడు
అదే లేరంటే ఇగ పల్లెటూర్లలో ఎవరో కొందరు ఉంటరు పెద్దవాళ్ళు కాని చిన్న పిల్లలకయితే ఇప్పుడు అందరికి ఇస్తున్నారు అసలు మొబైల్ వాళ్ళు దాని నే చూసి అన్నం తినడం దాంట్లనే ఆడుకోవడం దాంట్లనే అన్ని ఇకా
తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే అయ్యో నాకు నా చిన్న పిల్లడు గింతే ఉన్నడు కాని ఈయనకు అన్ని వచ్చు ఫోన్లో అని వీళ్ళు సంబరపడిపోతుంటరు కాని అది ఎంత హానిగలిగిస్ స్తుంది అందులోనే మొత్తం మునిగిపోతున్నరన్న విషయం తెలియట్లేదు
అవునండి దానికి బానిసలు అయిపోతుండ్రు మొత్తం బయట ఆడుకోవడం మానేస్తుండ్రు వేరే వాళ్ళతో మాట్లాడడం మానేసిండ్రు ఒంటరిగా ఉండడం వాళ్ళకు అలవాటు అయిపోతుంది మొత్తం
అదే ఇంకా ఆన్లైన్ గేమ్స్ అని అందులోనే అన్ని చూస్తున్నారు కానీ బయటక వెళ్ళి ఆడుకోవడం పార్కు కెళ్ళడం వీటిని అసలు మానేసిన్రు
అవునండి మొన్నటి వరకు కూడా ఏదో బ్లూవేల్ అంట పబ్జి అంట ఏవేవో ఆడి అంత అట్లా చనిపోవడం సూసైడ్ చేసుకొని అంత ఏంటన్నా అట్లా ఆన్లైన్ గేమ్స్ ఏంటి అవన్నీ ఎంది అస్సలు
అవును ఆన్లైన్ గేమ్స్ అన్నీ ఇట్లానే ఉండేయి నార్మల్గా ఈ ఆన్లైన్ ఎడ్యుకేషన్ లేనప్పుడు ఆఫ్లైన్ ఉన్నప్పుడు డౌట్స్ ఉన్నా ఏమున్నా నెక్స్ట్ డే స్కూల్కి వెళ్లి మళ మేడమ్ దగ్గర అడిగి అప్పుడు డౌట్ తీర్చుకునే వాళ్ళం ఇప్పుడైతే తే వన్ సెకండ్ లో వస్తుంది ఇది ఒక అడ్వాంటేజ్ అనుకోవచ్చు కాని మొబైల్ ని మనం ఎట్లా యూజ్ చేయాలి ఏ విధంగా యూజ్ చేయాలి అనేది అంటే తెలివాలి మొబైల్ యూజ చేయొచ్చు ప్రతి ఒక్క విద్యార్థి చేయొచ్చు కాని మనం సరైన పద్ధతిలో యూజ్ చేస్తున్నాందా తల్లిదండ్రులు కనిపెడుతూ ఉండాలి
అవును కనిపెట్టాలి ని అసలు అంటే ఏమంటారు తెలుసుకోవాలని అనుకుంటారు కానీ అసలు నువ్వు దాన్ని అంటే మంచిగా యూజ్ చేయ్యాలి కానీ పిల్లలు చదవడానికి మంచికి తప్ప అన్నిటి యూజ్ చేస్తుంది మొబైల్ ఫోన్ని
అవునండి ఇప్పుడిప్పుడే చిన్న చిన్న పిల్లల్లో ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్ ఉంటున్నాయి ఒక్కొక్కరికి
అవును ఇన్స్టాగ్రామ్ అట ఫేస్బుక్ లాంట ఏమేమో అంత వాట్సాప్ వాట్సాప్ అంటే ఇక కామన్ అనుకోండి వాళ్ళకిక అప్పటి నుంచి ఉండే గా ఇది ఒక ఫేస్ బుక్ రీల్స్ చేయడం ఎందుకు అలాంటివి ఎందుకు వ తెలువద్ది అవి
స సండే వ చలు ఇంకా తల్లిదండ్రులు కూడా ప్రోత్సహిస్తున్నారు మేము ఈ రోజు సండే వెళ్ళాము పార్క్కి వెళ్ళాము మేము చికెన్ వండుకున్నాము అని ఇవళ కూడా అన్ని నేర్పిస్తున్నారు వాళ్ళు లాక్ తీ అందులో పోషష్ చేస్తూన్నారు
చేస్తును కాని మనం చేసే ప్ర ఈ విషయాన్ని కూడా దాంట్లో పెట్టాలని ఏం లేదు కదా ంది కానీ మన మత పె ఇక్కడ మళ్ళీ సైబర్ నేరగాలైన ఎప్ ఎవరైనా దొంగలైనా ఎవరైనా అంటే మనం ఇ చేస్తున్నం ఈ టైం కి వెళ్తునం ఈ లొకేషన్ లో ఉన్నాం అవన్ని చెప్పడం గద్దని మనం మనమే హు వాళ్ళకి చెప్పేస్తున్నాం అన్నట్టు మన గురించి
అవునండి పిల్లలై చిన్న పిల్లలై ఊకే ప్రతిది అప్లోడ్ చేస్తున్నప్పుడు ఆ వన్ పాతూ పెళ్ళమని స్టోరీ పెట్టడం నెక్స్ట్ మేము ఐస్ క్రీమ్ పార్లర్ లో వెళ్ళి తింటున్నాము ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నాము అని ఇవన్నీ పెట్టినప్పుడు అవతల వాళ్ళకి అది తెలు వాళ్ళకి తెలియాల్సిన అవసరం లేదు మనం ఎందుకు చేస్తున్నాం ఇవన్నీ వాళ్ళకి తెలిస్తే ఏంవస్తది ఇట్లాంటివి పెడుతున్నారు మనకే మళ్ళా రీవర్స్ అవుతుంది
హ్మ్మ్ అందుకే కిడ్నాప్ చేయడం ఇట్లా బాగా డబ్బులు నావాలైతే కిడ్నాప్ చేసి ఇంత మందిది చంపేస్త ఉన్నాడు కూడా అసలు
అవునండి అసలు మనం ఉన్నపుడైతే ఇట్లాంటి ఏం లేకుండే మంచిగా చదువుకునే వాళ్ళం
అవునండి అప్పుడు మనం అనుకునే వాళ్ళం కదా ఫోన్ ఉంటే మనకి కూడా బాగుండు అంటే ఇట్లా చూడానికి కాదు చదువుకునే విషయంలో అయినా ఏమైనా అసలు ఫోన్ ఉంటే బాగుండు ఇట్లా క్లాసులు అంటే ఇపుడు మనకు క్లాసులు చెప్పాలంటే టీచర్ టీచర్ అందరికి ఓకే విధంగా చెప్తది కానీ మనకు అందరు పిల్లలు ఓకే విధంగా అర్థం చేసుకోలేరు కదా అలాంటప్ ఆ ఇప్పుడు ఇప్పుడైతే క్లా అలాంటి యూట్యూబ్ లో అయినా ఇట్లా కోర్సెస్ అయినా చాలా వస్తున్నాయి అట్లాట్ అసలు మన కాలంలో అప్పట్లా లేవు అసలు అట్లుంటే మనం ఇంకా మంచి పొజిషన్ లో ఉండే వాళ్ళం మేము అసలు ఎన్నిసార్లు వినాలా అర్ధమైయే వరకు వినే వాళ్ళం
నో నో ఇంకా చిన్న డౌట్స్ ఉన్నా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తోటి కలిసి మాట్లాడే డౌట్స్ ఉంది అంటే ఆమెకి ఏమో అర్థమయింది మనకి ఇట్లా అర్థమైంది ఇట్లా మాట్లాడితే కమునికేషన్ స్కిల్స్ కూడా పెరుగుతాయి అంటే ఒకరు ఎట్లా అర్ధం చేస్త కొంటున్నాం మనం ఎట్లా అర్థం చేసుకున్న గ్రూప్ లో ఎట్లా మాట్లాడాలి ఇవన్ని ఇప్పుడు ప్రతి ప్రత్యేకంగా కమ్యూనికేషన్ స్కిల్స్ అని పెట్టి ఇవన్ని నేర్పిస్తున్నారు కానీ మొబైల్ లేనప్పుడు అన్ని ఆల్రెడీ అవి నేర్పించిన్న అవసరం లేకుండా జరిగిపోయేవి
అవును ఇవన్నీ జరిగిపోయేవి అందర్ తోని మార్ట్ పడే వాళ్ళు అన్ని చేసే వాళ్ళు ఇంటి పక్క వాళ్ళైన స్కూలైన టీచర్స్ తోని అందర తోని కాని ఇప్పుడు ఆ మొబైల్సు ల్యాప్ టప్స్ ఇవన్ని చేయవట్టి ఓన్లీ మనం మనమే ఎవరు ఉండరు మన డేట్ అట్ అట్లా అంట్లో నుంచి కూడా డీప్రేషన్ ఒకే అని వెళ్ళిపోవడం బయటి వాళ్ళతో కలవలేకపోవ ఇపుడు ఆమె అసలు మాట్లాడ అసలు కొందరైతే అట్లా చేసి చేసుకొనిస్తారు కాని మాట్లే రావట్లేదంట మాట్లాడము కూడా మాట్లాడం కూడా మర్చిపోయారంట
అవునా ఇన్సిడెంట్ట్ జరిగిందా
హ్మ్ అవునండి
ఎంతయినా మన రోజులే బాగుండేవి
అవునండి మన రోజులే బాగుంది
ఇంకా ఇప్పుడు క్యూఆర్ కోడ్ వస్తున్నాయి ఒక్కోసారి స్కాన్ చేసేస్తే టెక్స్ట్ బుక్ మన చేతిలో ఉండే అంటే ఉన్నాయి మంచి యూజెస్ కూడా ఉన్నాయి కానీ దానికి డిసఅడ్వాంటేజెస్ కూడా ఎక్కువనే ఉన్నాయి
హ్మ్
ఇంకా మీరు ఎట్లా చదువుకునే వాళ్ళు ట్యూషన్
ఆ అవునండి ట్యూషన్ పూసిన వాళ్ళ నాకు అసలు మ్యాథ్స్ అసలు రాదండి ఆ లెక్కలు చేయడం మ్యాథ్స్ రాదండి నాకు ఆ మ్యా మీ కొస్ తాన్ వత్తుదా అండి
పొరేం కాదు కాని చేస్తా అన్నీ బానే
మ్మ్ నాకన్నీ బానే చ్చుడు గదే కొ మ్యాస్ సే రాకపోదును గాని ఇగ మా డాడిగా ట్యూషన్లో చేర్పించిర్రు ఇగ ఆ లేదండి మ్యాథ్స్ తో పాటు అన్ని సబ్జెక్ట్లు చెప్పేవారు సార్ అక్కడ నేనెప్పుడు ఫస్ట్ స్టార్ టిల్లదోహు ట్యూషన్ కి ఎళ్ళాలంటేనే భయం అయ్యేది ఆ సార్స్ అన్నంటే ఇప్పుడు మనం చదిపిస్తాం కదా వాళ్ళు చెప్తరు గా చెప్పే నెక్స్ట్ డే ఎగ్జాం పెట్టేవాళ్ళల లేకపోతే ఇట్లా క్వషన్స్ లాగా లే అడిగే వాళ్ళు లేకపోతే ఇట్లా ఒకరినొకరినో ప్రశ్నలు అడుక్కోవడం ఫస్ట్ స్టార్టింగ్ లో పోవాలంటే అమ్మో ఇదేం క్వశ్చన్స్ అడుగుతడో సార్ ఏమంటాడోని ఫుల్ భయం ఎసేదండి
ఇప్పుడు ఆ భయాలు లేవు ఏం లేవు టీచర్ కొడితే డైరెక్ట్ కంప్లైట్ ఇచ్చుడు అట్లా అండి పిల్ల అసలు టీచర్ ఎవరుమీదైనా చెయ్ చేసుకుంటే ఆయన ఉద్యోగం పోతుదని ఆయన ఇక పిల్లల భవిష్ ట తో వీళ్ళు కూడా అట్లనే ఉమ్ టీచర్లకు ఎదురు తిరగడం అట్లా తయారయ్యిర్రు ప్రెసెంట్
అవునండి అప్పుడు అంటే కొట్టే అంటే కొట్టకపోయినా కూడా మనం వినేవాళ్ళం అప్పుడు కానీ ఇప్పుడు కొట్టే ఛాన్స్ లేదు కానీ పిల్లలంతా వేరే ఉన్నరు ఇప్పుడంతా దాం బానిలైపోతారు వేరే మత్తు మందులని దానికి దీనికి బయట ది రగడం చిల్లర పిల్ల రౌడల్లాగా వేషాలు వేయడం అంతా గలీజు గలీజు చేస్తుందిప్పుడు మనకు అసలు కొత్త ఫుల్లు కొట్టేవాళ్ళు టీచర్లు ఏం తప్పు చేసిన చిన్న తప్పు చేసిన కూడా ఇట్లా మాట్లాడిన కూడా ఇట్లా క్లాస్ లో కొట్టేవాళ్ళు కానీ ఇప్పుడు కొట్టే సుతిష్టమే లేదు అయినా కూడా అసలు ఎంత చెప్ అసలు కానీ కొట్ట పుంగా చెప్తా అసలు వాళ్ళకు మైండ్ కెక్కదండి అసలు
ఇంకా ఇంట్లో గరాబం చేసి తల్లిదన్ లు కొట్టట్లేదు అటు టీచరు ట్టల్లేదు అటు ఇంకా మొబైల్స్ అలవాటు అందుకే వాళ్ళు అట్లా సరే అదైతే మరి
పిల్లలు కూడా ఒకవేళ టీచర్ ఏమన్నా అంటే కూడా కొట్టక ముందు ఏమైనా అంటే కూడా మళ్ళీ ఉమ్మ్ పిల్లలెళ్ళి పేరెంట్స్ కంప్లైంట్ చేస్తాం మళ్ళీ పేరెంట్ వచ్చి మ మళ్ళీ టీచర్స్ నే అంటుంటే
అవును అప్పట్లో మట్టల మీద కొట్టేటోళ్ళు
అవునండి మోకాలు మీనిల్ చో పెట్టేవారు ఇసుకలో ఎండల నిల్చోపెట్టేవాళ్ళు సరే ఆ సరే అండి బాయ్